హలో
హాయ్ అండీ
హాయ్ అండి బాగున్నారా
బావున బాగున్నర మీర్
ఆ బాగున్నామండి
ఒకే ఏం జేస్తున్నారు ఖాళీ నేనా
ఊ కాలీనేనండి ఏం లేదు ఊర్కనే ఉన్నం మీరేం చేస్తున్నారు
ఆ నేను కూడా ఖాళీనే ఉన్నా అండీ
తిన్నారా
ఆ తిన్నం మీరు.
మధ్యాహ్నం నేను, ఏం స్పెషల్ అండి మరి ఇవాళ.
ఏం లేదు అండి, దాల్ రైస్ అంత. హలో
మీరు చెప్పండి.
ఓకే ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందం ఫెస్టివల్స్ ఓకేనా.
ఆ ఓకే అండి.
ఓకే పడుగలు ఆ మీకు ఫేవరెట్.
దసరా, బతుకమ్మ, నవరాత్రి. గణేష్ నవరాత్రి నీకు.
నాకు దీపావళి, హ్మ్ ఇంకొచ్చేసి. ఏ వినాయకడి చవితి. ఇట్లా అంటివి కొన్ని కొన్ని ఇష్టం అండి, ఎక్కువగా అయితే ఈ దీపావళి ఈ వినాయక.
మీ సైడ్ ఏది గ్రాండ్ గా ఉంటందండి మరి.
దీపావళి చాలా మా మా ఓన్ గా అయితే దీపావళి రోజు మేము. ఈ లక్ష్మీదేవి వ్రతం అనేది ఒకటి సెలబ్రేట్ చేసుకుంటాం అండి.
ఏంటి గ్రాండ్ గా చేసుకుంటారా అండి.
ఉమ్
ఆ రోజు ఏం చేస్తామంటే ఇంకా. ఆ లక్ష్మీదేవికి ఒక ఆకారం అనేది ఉంటాది అండి. ఇల్లు మొత్తం శుభ్రం వేసుకొని ఇంట్లో వాళ్ళ. అందరు తలస్నానాలు చేసుకొని. ఇంకా రోజు ఉపవాసమే అండి పూజ అయిపోయేంత వరకు.
హ్మ్.
సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ బంతిపూలు మనకి ఇంట్లో అవైలేబుల్ గా ఏమన్నా. రోజెస్ అయినా ఏమైనా ఉంటే అవన్నీ తెచ్చుకొని మాల లెక్క దండ లెక్క గుచుకొని. ఆ ఆ ఆకారాన్ని మనం. ఒక బావిలో నీళ్ళతో కడుక్కొని రావాలండి.
హ్మ్.
కడికొచ్చిన తర్వాత వాటికి ఇంకా బొట్లు అట్లాంటివి ఉంటాయి కదా. అట్లాంటివి పెట్టేసుకొని. ఈ దండలు అన్నీ చాలా అందంగా అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వా. త ఇంకా కొన్ని పిండి వంటకాలు ఉంటాయి. అండి ఒక తొమ్మిది రకాలు అవి చేసుకోవాలి. కొన్ని. ఒక కర్రీ ఉండాలండి. ఒక తొమ్మిది రకాల వెజిటబుల్స్ తో ఒకటి కర్రీ ఉండాలి. మొత్తం కలిపేసి. సో దాని తర్వాత ఇంకా.
హు హు.
కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అండి స్పెషల్ గా పూజ కోసం మనం బయట నుంచి కొనుకోచువాలి. కొన్ని మరి. చాకులు అని చెప్పేసి ఊడల అని చెప్పేసి. కొంచం ఇసుక అట్లాంటి కొన్ని కొన్ని మనం. బయట అవైలేబుల్ గా ఉంటే తెచ్చుకోవాలండి.
అవునండి, నైట్ టైమ్ చేసుకుంటారు కదాండి. మాక్సిమం.
అంటే వ్రతం అయితే మార్నింగ్ టైమ్ లోనే వేసుకుంటారు అండి.
నైట్ టైం ఒకటి చేసుకుంటారండి. పూజ దీవాళి రోజు.
ఏమో అదంతా అంత ఐడియా లేదండి మేం చేస్కునేద్ అయితే ఇదండి. సో ఇవన్నీ చేస్కున్న తర్వాత ఇంకా ఒక అయ్యగార్నీ తీస్కొచ్చుకొని పూజా కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్కుంటమండి. అసలు మనం ఈ లక్ష్మీదేవి వ్ర అసలు ఎందుకు మనం ఎందుకు తీసుకున్నాం అంటే ఎందుకు నోము. కుంటున్నాం దాని స్పెషాలిటీ ఏంటి దీని వల్ల ఉపయోగాలు ఏంటి? అసలీ వ్రతం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కేదారేశ్వరుడు అనే ఒక స్టోరీ ఉంటదండి దాన్ని మనకు ఆ అయ్యగారు వివరంగా ఎక్స్ఫ్లయిన్ చేస్ తు మన్తోని కొన్ని కొన్ని మంత్రాలు చదిపిస్తారండి. దాన్ తర్వాత కంకణాల్ ఉంటే ఆ కంకణాల్ కట్టేస్కుని మనం చేసిన పిండి వంటకాలు అయితే ఏంది కర్రీస్ అయితేంది ఆ సమర్ పప్పించుకున్నాక సాయంత్రం టైమ్లో ఒక నలుగురి ఇంటికి తీస్కొచ్చుకొని వాటికి అన్నదానం లెక్క పెట్టాలండి వా ఆ వండినవన్నీటిని. మనం తినకుండా వాళ్ళక్ పెట్టాలె ఫస్ట్ అన్నమాట. ఆ ఓకే అవునండి. అలా ఇంకా మనక్ మంచి జరుగుతదనే ఒక నమ్మకంతోని వాళ్ళకి పెట్టినాక.. సాయంత్రం మళ్ళీ తీసిదాన్ని ఇక్కడ ఇంటి పైన ఎక్కడైనా మూలకి ఎక్కడైనా ఎవరు తలగని దగ్గర వాటిని మళ్ళీ కట్టుకోవాలండి ఆ దేవత ఆకారాన్ని. సో ఇలా దీపావళి అనేది మేం సెలబ్రేట్ చేస్కుంటాం. సో నాక్ అది చాలా ఇష్టం అండి ఆ వ్రతం అవన్నీ చాలా హా.
బాగుంటయండి. ఫెస్టివల్స్ అప్పుడూ
మ్ అవునండి ట్రెడిషనల్గా రెడీ అయితాం. చాలా నీట్గా భలే అనిపిస్త నా వరకైతే
అవునండి మంచిగా మంచిగ అనిపిస్తది ఆ వె దర్ వేరే ఉంట ఏదో పీస్గా మైండ్ బాగుంటదండి. అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు
మీరిలా ఏమైనా చేస్తారా అండి
నవరాత్రి చేస్కుంటమండి. గణేష్ నవరాత్రి అమ్మవారి దుర్గమాత
దుర్గామాత రోజు మీరేమన్న ఇంట్ల ఏమన్నా చేస్తారా పూజలు
మ్ అమ్మవారి కల్శాలు పెట్టుకుంటమండి. మూ డు ఆ కల్శాలన్నీ దేవుని స్వరూపంలో అనుకొని వాటిని నైన్ డేస్ పూజిస్తామండి గౌరమ్మ పెట్టుకొ
తరు. ఆ
పూజించి మళ్ళీ నైన్ డేస్ ఫాస్టింగ్ ఉంటమండి. అమ్మవార్
ఒక నైన్ డేస్ ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండాల అండి
మ్ ఇగ ఎవరిష్టంమండి వాళ్
భక్తున్నోళ్లు ఉంటరంటమాట ఎవరి ఇష్టం వాళ్ళది ఓకే
ఇగ నైన్ డేస్ వీలైతే నైన్ డేస్ ఉంటనండి లేదంటే ఆ ఇప్పుడు దసరా ముందు ఉంటది కదండి సెవెంత్, ఎయిత్, నైన్త్. ఈ డేస్ ఉంటరు లేదంటే నైన్ డేస్ ఉంటరు. నైన్ డేస్ మంచిగా మార్నింగ్ పూజ చేస్కొని అమ్మవారికి ఇష్టమైన ఆ ఏమంటరు ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఏదైనా పులిహోర గాని
ఓకే అవును. ఇవి నైన్ డేస్ కొన్ని కొన్ని అవతారాలను బట్టి ఫుడ్,
ఆ అవునండి, అవునండి అవత్, అవతారం బట్టి ఆ ఆ దేవతకి ఇష్టమైన ఫుడ్ పెడతామ అండి. ఇట్ల పులిహోర, సనియా అలాగ్ దేవతకి ఏమి ఇష్టం ఉంటే, ఆ ఆ ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టడం. మళ్ళీ అది అంటే ఆ దేవునికిి సంబంధించిన కలర్లు ఇప్పుడు సరస్వతి, సరస్వతి మా సరస్వతి ఆ సరస్వతి అవతారం రోజ్ టు వైట్ డ్రెస్ అట్లా వేసుకోవడం.
ఓకే అంటే అవతారన్ని బట్టి ఇప్పుడు, కాళికామాత అంటే శుల్లాం అట్లాంటివి పెట్టడం. ఓకే వాటిని డిజైన్ చేస్,
నిమ్మకాయల దాండల ఏయడం. ఫ్లవర్స్ తో పూజించ్, స్వీట్స్ నచ్చినవి పెట్టడం. మళ్ళీ ఆ ఆ కలశాలకి పర్టికులర్ గా రెడ్ గ్రీన్ ఇంకా, ఆ ఇంకొకటి కలర్ ఉంటాది. ఆ మూడు కలర్స్ తోనే, కలిశానికి పెడతారు ఆ మూడు కలర్స్ ఉన్నా జాకెట్ స్
ఇలాంటివి ఏమన్నా ఇష్టం ఉంటాయా అండి. ఈ పూజలు ఇట్లాంటివి.
హుమ్మ్ సత్యనారాయణ స్వామి వ్రతం బాగుంటందండి. ఆ ఇంకా అంటే వినాయక చవితి, అప్పుడు మంచిగా అనిపిస్తాండి. ఉహ్మ్ బాగుంటందండి ఎంజాయ్ మల్ లె లెవన్ వరకు అక్కడ గణేషుని కాడనే ఉండి గణేషని కాడికి రోజు వెళ్ళి ఆ ఉమ్ పొద్దున్న సాయంత్రం ప్రసాదం మళ్ళ నిమర్జనం రోజు పులి హోరా
పులిహోర ఇష్టమా ఏంటండీ మీకు ఏమో త్రీ ఫోర్ టైమ్స్ చేప్పారు పులిహోర పులిహోర అని